ఆ చెప్ప
ఏం తిన్నాం మధ్యాహ్నం
పులిహోరా
పులిహోరా తిన్నావా
ఉ
ఉహు పులిహోర ఏమేం నచ్చినావు ఇంటి దగ్గర నుంచి ఏం కదా
చెఫ్స్ కి
ఏమి డోట్ కాల మీ
ఉ ఉ గాని ఏం తీసుకురాలి ఏమో ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదో తీసుకురావాల అనిపలేదు ఎక్సెట్రా ఎక్సెట్రా రీజన్స్ యాక్చువల్లీ సాటర్డే మొత్తం ఫ్రీగానే ఉందవా చేసుకోవాల అనుకునింటే చేసుకుని ఉండొచ్చు
వాళ్ళ చేసుకోవచ్చు కదా
రెస్ట్ తీసుకున్నా సాటర్డే మొత్తం
ఉహ మీ ఫ్రెండ్స్ వచ్చేసినారే వీడియో కాలే కనిపడీ మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆహా మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే
అదే ఎవరనా అడుగుతానగ అదే కథాల్ పడకుండా చెప్పు
మా రోలు ఉంటారు
ఎవరో తెలియదు నాకు మీ రోలో ఉన్నవాళ్ళైతే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు
మారో లో ఉన్నవాళ్ళు ఉ హు గుర్తు తెచ్చుకోరున్నారు
ఎవరు లేరు
అబ్బా ఆలోచించు మా రోలు అన్న చీరోగాదు కాలమేమో ఆ కాలం
కాలంలో అయినా మీ రోలో అయినా మీరు తప్ప ఇంకెవరు లేరు
మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ మా కాలంలో ఉన్నారు
ఎక్సెప్ట్ యూ బత్ అండ్ దట్ ఆ టూ మెంబర్స్ అట్ సైడ్ ఇది ఇట్ సైడ్ ఇ ఇట్స్ నో సౌండ్ శృతి రాలేదు ఆ స్వాతి లిక్కకి చి స్వాతి శ్రతి ఇద్దరు రాలే లిక్కి ఒకటి వచ్చింది
మళ్ళీ వాళ్ళ బెంచ్ లో ఎవరు కూర్చొని విన్నారు
చందన
ఓహో ఎవరు లిఖిత అ ఒకటే వచ్చింద ఏమో
ఆ పిల్లలకు అటెండెన్స్ లేదు
ఏం తిన్నావ్
ఏమో తెలిదు
ఉహు నాకేనభై ఐదు ఉందని ధైర్యం, అవునా
ఉమ్
ఉహు
సమ్ డౌట్ వచ్చిందంతే
ఉహు నాకేనభై ఐదు ఉందట నింస
తేందనుకో ఆ ధైర్యంతో నేను ఏదైతే అదైతది రేపు లీవ్ పెడదాం అనుకుం టానా
నువు ఆ ధైర్యం నా ఎనభై ఐదుంది పోయినా ఈ మంత్ టెన్ పర్సెంట్ ఓన్లే డెబ్బై ఐదు డెబ్ ఐదు ఉంటుంది కదా అనే ధైర్యం నాది ఎంతన్నా పోకోన్లే అని ఆ ఇంగ ఇప్పుడే కదా మళ్ళీ ఇంగ ఆప్సెంట్లే పెట్టమ్ మేమ్ ఓజేమ్ చూడల్లా ఇంగ ఎంట్వి లేవ్ ఆప్సెంట్లు పెట్టేకింగ ఎగ్జామ్స్ ఇంగ తే కదా ఇంగా ఇప్పుడు చూడు ఈ వీక్లో ఉమ్ అ ఉమ్
తమలాపాకు
యిను చెప్పేది ఈ మంత్ ఈ వీక్ లో ఈ వీక్ లో శ్రీరామనవమి కి వన్ డే హాలిడే ఇస్తాడు ఇంగ మళ్ళీ మనం ఈ వీక్ అంతా పోతాము నెక్స్ట్ వీక్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి తప్ పద్ పోతాము మనకేమి ఎక్కడికి పోయేవి లేవు ఇంగా నెక్స్ట్ అన్ టే ఇంగ మనకి ఎగ్జామ్స్ మిడ్ ఉంచుకొని పోతాము ఇంగంతే కదా అప్పుటివరకే కదా అటెండెన్స్ కల్క్లేట్ అయ్యేది మిడ్ టూ నుంచి కల్క్లేట్ కాదు
ఊహూ
టూ ఏమైన కాలేజ్స్కి ఎండిపోతాము ఇంగ మనము
మీ ఇంటికి పోతము పోమ్మా పోతమని ఎవర్జెప్పినార్ నీకు
అదే ఇంగంతే అయితే నేన్ రాను
ఎడికి రావు
కాలేజ్కి
అంటే
అంటే అంటే నీ కాళేజ్ కి రాను నేను రేపు అయితే రేపుత్తూర్కి డౌటే నేను ఉన్ ఆయనకు మీసేజ్ చేద్దాం ఇట్లన్నయిండని
ఏమని
టికెట్ బుక్ చేసినావా అన్నా అని పెడతా, డబ్బులేసి బుక్ చేయమన్నా మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ట్రైన్ బుక్ చేయ్ గని ఇంగ బుక్ చేసి పెట్టినా పెట్లేదు ఏం చేస్తామో యాడన్న వాళ్ళమ్మోల్లీదేరు గట్టిగా మాట్లాడోచ్చన్న
ఉమ్
వాళ్ళమ్మోలిన్నేరాడన్నా అంటాన్న నాక్ నేనే
ఫోన్ చేస్తాన్నావా మెసేజ్ చేస్తాన్నావా ఓకే ఆడే కదా మీ ఊరే కదా
ఆ అంటే నీక్ మాటల్ మాట్లాడేది కూడా తక్కువ, ఫోన్ లో ఇందే జస్టు అనా టికెట్ బుక్ చేయ్యన్నా అన్నా అన్నా అంటే ఇంగ మొన్న తెలుసా ఏమైందంటే, ఆ ఉగాది రోజు మేము నేను పోయి కూడాలు ఇచ్చేసి వచ్చినా వాళ్ళ ఇండ్లో
ఉమ్
ఆ ఇచ్చేసి వచ్చినాను ఇంగ వాళ్ళమ్మ కూర్చో ఎప్పుడు వచ్చిన అది ఇది మాట్లాడింది మాట్లాడతాన్నా ఇంగ అంతే ఇంగ మాట్లాడేసి ఇంగ వచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ డే రంజాన్ అయన్న పా అంటే మేము వాళ్ళకి మా ఇంటికి ఇచ్ చిన్న సందు ఉండలే వచ్చేకి మేము ఆ సందు క్లోజ్ చేసేసినాము మాకు రెండు వాకిలు ఉన్నాయి లే అది క్లోజ్ చేసేసినామా ఆయన్న అట్లా తిరుకోని వచ్చినాడు నేను బయట కూర్చొని నైట్ డ్రెస్ ఎస్ కూర్చొని మోగనికి పసుపు పాటించుకొని బయట ఇగో మా ఇంటి కాడ అవ్వ చీర మా ఒక బ్లౌజ్ కుట్టమని తెచ్చిచ్చిందచ్ చీరన్ని చూస్తా ఉన్నాము మా అమ్మా ఆయన్న న్ని చూసింది చెప్పల్లా కదా నాకి యి చెప్పింటే నేను ఇంట్లో కన్నా పోయిందును ఆయన్న వస్తున్నాడు అదంతా తిరుగుకొని ఎందుకు వస్తువి అని అన మాయమ్మ అందరిని ఎవరికీ చెప్తాంది అబ్బా అని నే
మే యాడ పెట్టాలా బకెటు నేనే
హలో హ్మ్ నేను ఇట్లా తిరిగిన ఆయన్న అట్లే చూసిన్ నేను దెయ్యమా కట్ల మోగాని పసుపు అంత పసుపు పాటించుకొని కూర్చోంటి పరువు అంత పాయ మా చెప్పచు కదా మా అయన్న ఆడ వచ్చేది చూసినా నేను ఆపోజిట్ తిరిగిన న కనపడదు అయన్న వచ్చేది
అ
హ్మ్ అట్ల జరిగింది హ్మ్ అవును ఏం చేసింరి పండగకి స్వీట్ హ్మ్
స్వీట్ ఏం లే బొబ్బట్లు
బొబ్బట్లు దాట్ మీన్స్ పోలి
హ్మ్ పోలీలు హ్మ్ ఓలిగా
హ్మ్ ఇంకా
ఏం లా
హ్మ్
బట్టలు ఉన్నాయి వాష్ చేసేది
బట్టలు ఏమున్నాయి ఇంటికి పోయేటప్పుడు వాష్ చేయలేదా
అప్పుడు టూ పేర్స్ ఉనినాయ్ అప్పుడు కూడా వాష్ చేయాలా
ఆహా
ఇప్పుడు పోయినా వెన్స్డే ఇంటికి పోయినా సండే వాష్ చేసినా మండే ట్యూస్డే కాలేజ్ పోయిండేవి ఉంటాయి కదా
హ్మ్
హ్మ్ అవి ఉన్నాయ్ మెసేజ్ లు నికేనా
ఎ నా ఫోన్ లో
అవె నా ఫోన్ లో నీకు రావు కదా
ఏమో వస్తాయేమో అనేసి డౌట్ వచ్చింది
అట్లే పె
హ్మ్ అ ఏంటి
అట్ల ఎట్ల ఉంటాయి అన్న
హ్మ్ అట్లే
మ్మ్
మ్మ్
మౌనీకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రాసింగ్ లో ఉంది
అవును ఎవరు చెప్పనారు మౌని చెప్పనా
చూించ్ చేస్తున్నావు కదా న అవును అవును
ఆ అంటే ఆ పిల్ల ఏమంటారు అఔట్ గోయింగ్ అయిపోయినాయి ఇన్కమింగ్ అయిపోయింది
కా అన్నీ అయిపోయి అంతేనా
అంటే కాల్స్ కొన్ని కట్టాయి యినాయి కొన్ని లైక్ జీరో వన్నాయి కొన్ని అంటే అటు సైడ్ వాళ్ళు లిఫ్ట్ చేయకోకుండావా వాళ్ళకి కింది కోక దడాట్లా కట్ అయిపోయియి ఫైవ్ కాల్స్ ఏమో అంటే వాళ్ళునికి మనం తిక్ తక్ మాట్లాడింద అంతా ఏం తీసుకోలేదు కన్సిడర్ చేయాల ఈ రోజు వాట్సాప్ మెసేజ్ వచ్చింది కదా చూల్లే
ఏమని నేను చూల్ నాకు దేనికి రాాలనే సల్
రాలేదా అయితే నేను ఫార్వర్డ్ చేస్తాను మరి
ఆ
అంటే కొంతమందికి ఇంకా ఫుల్ అమౌంట్ ఇంకా ఏమంటారు చూపిలేదంట నెక్స్ట్ పేమెంట్ లో చూపిస్తుందింట ఇప్పుడు అంటే జస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక టూ టూ త్రీ టైమ్స్ పడుతుది పేమెంట్ నాకు తెలిసి అదే వాళ్ళు
నాకు ఫైవ్ హండ్రెడ్ ఉంది
పండడు నింగేంజాయి పండగం నాకు వేరు
మరి
మక్క కై ఇష్టం ఎనవై మక్కకి
నన్నే హైయెస్ట్ అంటారా
అయ
నువ్వే చేసావు కదా ఫైవ్ ఓ సిక్స్ నువ్వే ఫైవ్ కాల్స్ చేసింటావు కదా
ఏ అదే ఎదునా కతుంగ
మరి ఆడ టూనే ఎందుకు చూపిస్తాంది
నేను చేసా నాకేం చెయలేదు కద అక్క
సేమంది చెప్పాల్సింద మరి
అక్క అమాయి క్కకి పనికు లే దగాడా మ్మ్మ్మ్ ఇంకా
కే రక్షత్
రేపు బల్నా కాలేజ్ కి
ఏమో ఆ పోవాలి అనుకుంటాను ఎడబ్ల్యూస్ కావాలంటే
పోక తప్పదు
బయట అమ్మ నువ్వే వస్తా ఉంటుంది
ఎందుకు లేవా నీ అంతాశ్రమా నువ్వే వచ్చేయి చ్చ కదా ఏం అట నుంచి కూడా ఉంది కదా నువ్వేమి
అదే నేను చెప్తాను నేను వస్తా నువ్వేం రావద్దు అని
ఆ
ఆ
ఆ ఏంటిీ
నేను చెప్తున్నా నువ్వేం రావద్దు నేనే వస్తా అని
ఆ
బట్ షీకాంట్ ఏబల్ టటు ిజన్ మై వర్డ్స్
హ
వినాల అనుకోవట్లేదు వినే స్థితిలో లేదు నేనే వస్తా నువర్వద్దు నువ కష్టపడద్దు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా
ఈ
సరే అలా మరి అయితే మళ్ళీ చేస్తా అ